హలో
ఆ చెప్పండి ఎలా పడుతుంది
ఆ ఎలా ఉన్నా
ఆ పర్లేదు బానే ఉంది
ఇంట్లో అందరూ
బానే ఉన్నారు
జాగ్రత్తగా ఉంటున్నావా
హలో మీ వా వినిపియ్యట్లేదు
ఇప్పుడు ఇనిపిస్తయి
ఎందుకు సిగ్నల్ ఉన్న ప్లేస్ దగ్గర ఒక కండి వాయిస్ బ్రేక్ అవుతుంది
మా ఇంట్లో టవర్ లేదు మరి సిగ్నల్ కోసం పోవాలంటే ఇక్కడ సిగనల్స్ ఉండవు
ఉహ
అవు
ఎందుకంత పల్లెటూరి మీది
స
పర్లేదు పల్ట అయితే మంచిదే కదా మంచి ప్రకృతి మంచి ఎన్జరాల్మెంట్
అవును
ఇంటికి పోయి చాలు టీలు ఎంజాయ్ చెయ్ ఇ తను మరి
అవును చెయ్యాలి కదా మళ్ళీ మళ్ళీ రావు కదా అని
ఫ్రెండ్స్ ని కలిసా ఆ మరి
ఇకా వెలల్ ఇది కలవాలి
ఎప్పుడన్నా ఇంటికి
సంక్రాంతి పట్టల నా
సంక్రాంతి సంక్రాంతి ఎప్పుడో పోయింది ఉగాది కూడా వచ్చే వచ్చ నాలడ
ఆ అప్పుడే వెళ్నా మళ్ళీ రాలే హెల్త్ బాలేదు అందుకే
అవునా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు సరే మా ఇంటికి రమ్మంట రాలే కదా సంక్రాంతికి
మా విలేజ్ లో బాగా జరుపుకుంటారు
అట్ల కాదు మా విలేజ్ లో జాతర జరుగుతుంది అందుకే రమ్మన్నా నేను
ఆ అవునా ఎట్లేదు మా ఇంట్లో ఇంట్లో పండగ పెట్ కొన్ని పంపియ్యరు మా వాళ్ళ
ఫ్రెండ్స్ ఇంటికి పోవచ్చు ఏం కాదు
ఆా అట్లా పం త్యాంకయినా పంపిస్తారు కాని పండగకి అట్లా పంపిించారు వాళ్ళకు కూడా ఉంటది కదా ఉండాలి అ అ అ
పాయిట్ వన్ ఎస్
ఓ
ఆహాం మా ఫైంది ఫస్లో ఉన్నాేర
మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది అంటే ఎక్కడన్నారు మీరు కార్ లో ఉన్నారా బయట ఉన్నారా
హోస్టల్ లో
ఇందుకన్న సడ్ లాస్స్తామ
అవునా ఏం సౌండ్స్ తెలీదు ఫ్యాన్ సౌండ్ కావచ్చు
ఆఫ్ చేసుకోండి
ఎంత కాాలమ
ఓ ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది బాగుంటున్నారా ఫుట్ బాల్ పెడుతున్నారా
ఆ ఫుడ్ బాగా పెడుతుందిద ఇప్పుడు మనకి ఎల్పిజీ ప్రాపర్ రావట్లేదు కదా గ్యాసెస్ సో కొంచెం చాలా మంది అయింది చాలా వరకు ఇకు హోటల్స్ అన్నిీ క్లోజ్ అయినాయి
ఆ
ట్లే ఈ
ఇప్పుడు మీ ఆ ఆంటీ మీ ఆంటీ ఓకేనా క్యాస్మిన్ అండుతుందా
ఆ
అ మంచి తినండి ఓకేనా హలో